హలో
హలో
ఏం చేస్తున్నావ్ వంటకాలెమన్న ప్రయోగాలు చేస్తున్నావు
అమ్మో వంట ఇప్పుడే ముగిసి బయటికి వచ్చి కూర్చున్నాను కానీ వంట అనగానే నాకు మన మొదటి ప్రయత్నం గుర్తొస్తుంది
హ్ హ్ నాకైతే ఆ రోజు గుర్తొస్తే ఇప్పటికి భయం వస్తుంది నీకు గుర్తుంద న టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు ఏదో స్పెషల్ చేద్దామని ఫిక్స్ అయ్యాం
అవును ఎవరో వస్తారు అని మనం మ్యాగి కాకుండా పెద్ద వంటకం మీదో ప్లాన్ చేశాం కదా
అవును పులిహోర కానీ అది పులిహోరలా కాకుండా ఏదో వింత పదార్థంల తయారైంది
నిజమేనే ఆ చింతపండు రసం సరిగ్గా ఉడకకముందే అందులో అన్నం వేసి కలిపేశాం కదా
నేనా నువ్వే కదా ఉప్పు ఎక్కువ వేసు సిధీ అసలు అన్నం తిన్న వాళ్ళ ముఖాలు చూడాలి
పాపం మా తమ్ముడు తిని ఇది పులిహోరనా లేక పచ్చడా అని అడిగాడు వా
మరి టీ చేసి ష్ణాంత సంగతి చె ఎక్కరా బదులు ఉప్పు వేసిన రోజు గుర్తుందా
అమ్మో అది అస్సలు మర్చిపోలేను గబగబ ఏదో ఒకటి చెయ్యాలని ఉప్పు వేసి కలిపేసాను మా నాన్న అ టీ తాగి ఊసేసినప్పుడు నా మొహం చూడాలి అసలు
నిజమే అప్పుడు మనకి కారం ఎంత వేయాలో ఉప్పు ఎంత వేయాలో అసలు తెలియదు కదా
అవును అ అంతా అమ్మ మీదే ఆధారపడే వాళ్ళం కానీ ఇప్పుడు చూడు మనమే పెద్ద వంట వాళ్ళలాగా అయిపోయాం
నిజం చెప్పావు ఇప్పుడు ఏ వంటకంమైనా చిటికెలో చేసేస్తున్నాం కానీ ఆనాడు పడ్డ ఆ కంగారు ఇప్పుడు లేదు
మరి నీకు ఆ బిర్యానీ చేసిన మొదటి సారి గుర్తుందా మాడు వాసనంతా ఇల్లంతా పాకింది
అది మాడలేదురా కొంచెం క్రంచిీగా అయింది అంతే కానీ ఆ తర్వాత అమ్మ వచ్చి క్లాస్ తీసుకుంది చూడు అదొక పెద్ద పాఠం
ఇప్పుడే తెలిసింది వంట కేవలం కలపడం కాదు అది ఒక పెద్ద పరీక్ష అని
అవును ఇప్పుడు మనం మన పిల్లలకి నేర్పిస్తుంటే మన అమ్మలే గుర్తొస్తున్నారు నాకైతే
ఖచ్చితంగా వాళ్ళు చిన్న తప్పు చేసినా మనకి ఎంత కోపం వస్తుందొ కదా
ఉ వంటింట్లో కుక్కర్ విజిల్ వస్తుంది అవునే ఇందాక ఉప్పు చక్కెర అన్నావు కదా నాకు ఇంకోటి గుర్తొచ్చింది మనం మొదటిసారి చపాతీలు చేసినప్పుడు అవి ఏం ఆకారంలో వచ్చాయి గుర్తుందా
గుర్తులేక ఏంటి నా చపాతి అయితే ఇండియా మ్యాప్ ల ఉండేది అదే నీ చపాతి అయితే అసలు ఏ దేశమో కూడా అర్థం కాకపో
వసా వెరే పిండి కలపడం దగ్గరే మనకి సగం ఓపిక అయిపోయేది చేతులు నిండా పిండి అంటుకొని ఉంటే మొహం మీద పడ్డాచ్చు చెమట తడవడానికి కూడా వీలుండేది కాదు
మరి ఆ చపాతి కాల్చిన తర్వాత ఎలా ఉండేదో తెలుసా ఒక్కొక్కటి ఒక్కొక్క రాయిలా ఉండేది పాపం మా నాన్న పళ్లు విరిగిపోతాయేమో అని భయపడుతూ తిన్నారు
అవును మా ఇంట్లో కూడా అంతే అమ్మాయి అయితే ఏమి అనలేక లోపల నవ్వుకుంటూ బానే ఉంది లే మెల్లగా వస్తుంది అని సర్ది చెప్పేది
మరి ఆ పోపు వేయడం గుర్తుందా నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేయగానే అవి చిటపటలాడుతూ వెనక్కి తిరిగి మన పైకే వచ్చేవి
ఇప్పటికి పోప్పు వేసేటప్పుడు గ తో దూరం నుంచే వేస్తాను ఒకసారి అయితే ఆ వేడి నూనె పడి నా చెయ్యి కొంచెం కాలింది కూడా
అవునా నాకు కూడా అలాగే జరిగింది అందుకే వ అంటే అప్పట్లో ఒక పెద్ద యుద్ద సాహసం లాగా అనిపించేది మనకి
నిజమేనే మరి ఆ కూరుగాలుకోవడం సంగతి తెంటి వేళ్ళు కోసుకోవడం వంకాయలు బెండకాయలు కోయడం ఎంత కష్టమో అప్పుడు తెలిసింది
అవును ఆ బెండకాయలు బుజ్జు చేతికి అంటుతే ఎంత సిరుగ్గా వేసేదో ఇప్పుడు చూడు కళ్ళు మూసుకొని కూడా కూరగాయలు కట్ చేస్తున్నా
అవునే ఎంతాక చెప్పట్ల అన్నావు కదా అసలు ఆ పిండి కలిపేటప్పుడు మన చేతిలకి అంటుకుని ఆ జిగురు గుర్తొచ్చిందా గోళ్ళలోకి కూడా పిండి వెళ్ళపోయి వెళ్ళిపోయేది అప్పుడప్పుడు
నిజమైనే ఆ పొగ చూసి మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి ఏం చేస్తున్నావే ఇల్లంతా తగుల పెెట్టేస్తావా అని అరిచేది
అప్పట్లో మనకి ఆ మంట ఎంతలా ఉండాలో కూడా తెలిసేది కాదు కదా అవును హై ఫ్లేమ్ లో పెట్టి మార్చేసే వాళ్ళం మరి ఆ మొదటిసారి కాఫీ చేసిన అనుభవం ప్రికాషన్ ఎక్కువైపోయి అది కాఫీలా కాకుండా ఏదో మందులో ఉండేది
అమ్మో అవును ఆ చేదు భరించలేక మళ్ళీ అందులో అరచక్కెర వేసి కలిపేవాళ్ళ మా నాన్న పాపం పాయసం తినలేక బానే ఉంది అనీ తల్లి అని చెప్పేవారు
నిజమేనే నాన్నలకి మన మీద ఎంత ప్రేమో కదా మరి ఆ వంకాయ కూర సంగతి ఏంటి పుచ్చులు చూడకుండా కోసేసి వండేసేవాళ్ళం
అది గుర్తొస్తేనే ఇప్పుడు హలస్యం వేస్తుంది ప్లేట్లో పురుగులు కనిపిస్తే మనం చేసిన కేకలు అమ్మ వచ్చి తిట్టిన తిట్లు అబ్బో అదక పెద్ద యుద్ధమే జరిగింది ఇంట్లో
అవును ఇప్పుడు మనం ఎంత పర్ఫెక్ట్ గా వండుతున్నా ఆనాడు చేసినా ఆ తప్పుల్లో ఉన్నంత సరదా ఇప్పుడు లేదు కదా
కరెక్ట్ కరెక్ట్ రా ఇప్పుడు వంట అంటే కేవలం ఏం వండాలి అ అనే టెన్షన్ తప్ప ఆ ప్రయత్నం చేయాలన్న ఆలోచన లేదు
అవున ఇందాక వంకాయ ూర అన్నావు కదా అసలా కూరయలు కోసేటప్పుడు మన వేళ్ళు ఎండుసార్లు తెగాయ గుర్తొచ్చిందా
అమ్మో అవును ఆ కత్తిపీట మీద కొయడం మనకి అప్పట్లో ఒక పెద్ద టాస్క్ బెండకాయలు కొస్తుంటే ఆ జిగురు చేతిలోకి అంటుకు అంటుకొని మొహం మీదట
చెంట తుడువాలన్నా వీలయ్యేది కాదు నిజమేనే ఆ జిగురు వదిలిపోయేసరికి మనం చేతులు డ్రెస్లకే తుడిచే వాళ్ళం కదా మరి ఆ ఉల్లిపాయలు కోసేటప్పుడు కళ్ళల్లో నుంచి వచ్చే నీళ్ళు
హళ్ళ నలుపుకుంటూ ఆ కారం తగిలి ఇంకా ఎక్కువ ఏడ్చేవాళ్ళం ఎవరో చెప్పారు కదా అని నోట్లో నీళ్లు పూసుకొని ఉల్లిపాయలు కోసిన వింత ప్రయత్నాలు గుర్తొస్తే నవ్్వవుస్తుంది
అవును మరి ఆ పప్పు నునపడం గుర్తుందా ఎంత తిప్పినా ఆ పప్పు మెత్తగా అయ్యేది కాదు మన చేతులు మాత్రం
నిజమైనే అమ్మా వ ఒకక్క నిమిషంలో దాన్ని వెన్నెలా చేసేది ఆ టెక్నిక్ మనకి రావడానికి ఎన్నేళ్ళలు పట్టిందో కదా
మరి ఆ కొత్తగా పెళ్ళయిైన కొత్తలో మనం చేసిన వంటల సంగతి ఏంటి ఏదో స్పెషల్ చేద్దామని యూట్యూబ్ చూస్త చేసినావి వింత పదార్ దాలు
అమ్మో నేను ఒకసారి కేక్ చేద్దామని కుక్కర్ లో పెడితే అది కేక్ లా కాకుండా పె ఒక పెద్ద నల్లటి రాయిలా వచ్చింది
ఆ నా దగ్గర కూడా అలాంటి కథలు చాలా ఉన్నాయి లై కాని ఆ తడబాటు లో ఉన్న అమ్మాయికత్వమే ఇప్పుడు మనల్ని ఇంత పర్ఫెక్ట్ గా మార్చ సింది
అవునే ఇందాక కేక్ అన్నావు కదా అసలు ఆ ఓవెన్లోని లేని రోజుల్లో కేకుల్లో ఇసుక వేసి మనం చేసిన ప్రయత్నాలు గుర్తున్నాయా
ఆ ఆ విసుక వేడెక్కడానికి గంట పట్టేది అవును ఆ కేక్ ఉడికిందో లేదో అని పదే పదే మూత తీసి చూడ్డం లోపల చాక పెట్టి గుచ్చోడం చివరికి అది కేక్ లా కాకుండా ఏదో గట్టి బిస్కెట్లా తయారయ్యేది
నిజమేనే కానీ అప్పట్లో మనకి అవే పెద్ద స్టార్ హోటల్ వంటలా అనిపించేవి ఇప్పుడు కొన్ని వెరైటీలు వండిన ఆ రోజుల్లో ఆవకాయ అన్నం కలిపి అందరం ఒకే ప్లేట్ లో తిన్న ఆ రుచి రావడం లేదు కదా
అవునే ఇందాక ప్రయోగాలు అన్నావు కదా అసలు ఆ ఓవెన్ లేని రోజుల్లో స్కా వేసి మనం చేసిన కేక్ గుర్తుొచ్చిందా అది కేక్ లో కాకుండా ఏదో గట్టి బిస్కెట్ లో తయారయ్యేది
అవును అది ఉడికిందా లేదో అని పదే పదే మూత తీస్ సి చూడడం చివరికి క ఇసుక వాసన అంతా కేక్లోకి వెళ్ళిపోవడం గుర్తుందా
అవునా ఇందాక ఇసుకలో పెట్టిన కేక్ అన్నావు కదా అసలా కుక్కర్ విజిల్ రాక మనం పడ్డ టెన్షన్ గుర్తొచ్చిందా విజిల్ ఎప్పుడు వస్తుందా అని దాని ముందే కాపలా కాసేవాళ్ళం
అయ్యో అవును అవునా
హలో
హలో
ఉం
అవునే ఇందాక ఇసుకల్లో పెట్టిన కేక్ అన్నావు కదా అసలు ఆ కుక్కర్లో విజ రాక మణం పడే టెన్షన్ గుర్తొచ్చిందా
ఆ అవును ఒక సార్ అయితే అ విజల్ రాకముందే నేను మూత తీయబోయాను ఇంకే ముందు ఆవిరి ముఖానికి తగిలి కనుబొమ్మలు కూడా మాడిపోయేవి అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి గ్యాస్ కట్టేసింది
అమ్మో నాకు కూడా అలాంటిదే జరిగింది మనం ఏదో ఒక కొత్త ఐటెం చేద్దామని యూట్యూబ్ చూసి మొదలు పెడతాం కానీ చివరికి అది ఇంకేదో వింత వంటకంలాగా మారిపోతుంది అప్పుడు అమ్మ లుక్ చూడాలి దీని కోసం అన్ని సా సామాన్లు పాడు చేేసింది అన్నట్టుగా చూస్తుంది
నిజమేనే ఆ వంట గది అంతా చిందర వందరగా చేసి సామాన్లు దోమకుండా మనం జార్ టాం కదా అప్పుడు మొదలవుతుంది అసలైన తిట్ల పురాణం పెల్లాయ క అత్తగారి ఇంట్లో కూడా ఇలాగే చేస్తావా అని అమ్మ ఇచ్చే డైలాగ్ ఇప్పటిక వింట టూనే ఉన్నం
ఆ డైలాగ్ వి వినయంది అమ్మాయి ఎక్కడ ఉంటుంది చెప్పు మరి ఆ మొదటి సారి
అబ్బా అది అస్సలు గుర్తు అది అస్సలు గుర్త్ గు చేయకు గబ గబ ఏదో చేయాలని ఉప్పు వేసి కలిపేశాను
అవున ఇందాక ఉప్పు చక్కెర అన్నావు కదా నాకు ఇంకొకటి గుర్తోచ్చింది మనం మొదటిసారి చ చపాతలు చేసినప్పుడు అవి ఏ ఆకారంలో వచ్చాయో గుర్తుందా
గుర్తులేకా ఏంటి నా చపాతీలు అయితే ఇండియా మ్యాప్ లా వచ్చింది నీదైతే అసలు ఏ దేశం కూడా అర్ధం కాలేదు
నిజమైన ఆ పిండి కలపడం దగ్గరే మనకి సగం ఓపిక అయిపోయేది
అవును మరి ఆ పోపు వేయడా గుర్తుందా నూనె బాగా కాగిన తర్వాత ఆవాలు వేయగానే అవి టపటపమని మళ్ళీ మన మీదకి ఎగిరి వచ్చేవి
అవును నాకు కూడా ఒక రోజు అలా అనే జరిగింది
నే నాకు సరే మరి నీతో మాట్లాడుతుంటే అన్ని మళ్ళీ వంట విషయలున్ని గుర్తొస్తున్నాయి
అవును నాకు కూడా అన్ని గుర్తస్తు ఉన్నాయి
సరే మరి ఉంటాను జాగ్రత్త
సరేనే మరి
బాయ్
ఉం